ఆ తిన్నావా
ఆ తిన్నా నువ్వు
తిన్నా
ఏం చేస్తున్నావ్
ఏం లేదు చదువుకుంటాన్నా నువ్వు
నేనా ఫోను చూస్తానా
ఏం తినవు
పొంగల్ నువ్వు ఏం తిన్నావ్
నేనా పావ్ భాజీ బాగుందా పొంగలు
ఆ బానే బానే ఉంది క్లాసస్ లేవా
ఆ లేవు ఈ రోజు హాలిడే కదా సాటర్డే
నిన్నా
నిన్న అదే హోలీ హాలిడేస్ ఇచ్చనారు వన్ వీక్
అవునా ఇంటికి ఏళ్ళలేదా
హా లేదు
ఎందుకు
అదే మళ్ళా జర్నీ ఎక్కువ అవుతది ఓపిక లేదు అని ఏళ్ళలేదు
అవునా
హ్మ్మ్ ఇంకెక్కడికైనా ట్రిప్పుకి వెళ్దాం అనుకున్నా
హ్మ్మ్
కానీ అది కూడా ఒపికలేదు అందుకే పోలే ఏదైనా కాశీ కానీ అయోధ్య జా లేదంటే హిమాచల్ ప్రదేశ్ లో నయనాదేవి టెంపుల్ ఉంది ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా అది కూడా ఏళ్ళలేదు ఇంకా
ఎందుకు వెళ్ళచ్చు హాలిడేసే కదా ఏం చేస్తావు హాస్టల్లో
ఆ కానీ మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు ఇంకా ఒకటే ఏళ్ళలేదు నేను
ఓకే
ఇంకా మండే నుంచి ఎట్లా క్లాసెస్ స్టార్ట్ అయితాయి మళ్ళీ
ఆ
ఉ ఏమి క్లాసెస్ అసైన్మెంట్స్ అన్నీ అయిపోయినాయా
లేదు ఉన్నాయ్ ఇంగ్లీషు ఉంది పైథోన్ ఉంది
హ్మ్మ్
చేూయాలి ఎగ్జామ్స్ ఉన్నాక చదువుకుంటున్నా
అవునా ఏం ఎగ్జాము
మిడ్ టూస్టార్ట్ అయిపో
ఎప్పుడు నుంచి ఓకే అప్పుడు చెప్పినవు కదా ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయి
ఫిజిక్స్ పైథాన్ బొటానికల్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఆ బాగున్నారు
హ్మ్మ్
మీ ఫ్రెండ్స్
ఆ బాగున్నారు నేను అంటే తక్కువ మంది ఉన్నారు మిగతా వాళ్ళు కొంతమంది ఇంటికెల్లి న్నారు హ్మ్మ్ ఇక వస్తారు లైక్ మండే నుంచి క్లాసెస్ కదా
ఆ నువెళ్ళుంటే సరిపోయేది ఇంటికి
ఆ అదే మళ్ళా తక్కువ రోజులు ఇచ్చినారు హాలిడేస్ ఇంకా జర్నీ లోనే ఐపోతాది టైం అంతా
ఆ
ఎందుకే వెళ్ళ లేదు
మీకేం ఇవ్వలేదా హాలిడేస్
ఏంది
మీకేం అసైన్మెంట్ ఇయ్యలేదా హాలిడేస్ లో
అటెండెన్స్ ఆ
అసైన్మెంట్
అసైన్మెంట్సా ఆ లేదు మాకేమి ఇవ్వరు మాకు మామూలుగానే ఇవ్వరు ఉ ఏమం ఏం చేయాలో టైం పాస్ కాట్లా ఏదన మూవీస్ అయినా చూద్దాం అనుకుంటాన్నా ఏమైనా ఉన్నాయా మూవీస్
ఇ చూసిన గోపాల గోపాల చూసిన ఇప్పుడే
అవునా
ఇంకా ఇంకో సినిమా స్టార్ట్ చేసిన పాది సినిమాలు చూసాను మాయా బజార్
ఉ ఏందో అయినా టైం పాస్ అవ చడానికి చెప్పచ్చు కదా నాకు బోర్ కొడతాంది
నాకు కూడా బోరు కొట్టందని పాత సినిమాలు చూసాను పాత్త సినిమాలు కూడా ఏం లేవు ఇప్పట్లో
ఉ అవును
ఆ ఈ మంత్ పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అయితిగా
ఆ అవును అయితది
కానీ అప్పుడు మాకు ఎగ్జామ్స్ మాకు ఎగ్జామ్స్ జరుగుతాం
ఉమ్
ఇంకా రామ్ చరణ్ మూవీ కూడా వస్తుంది
ఆ అది ఏప్రిల్లో కదా
ఏప్రిల్ లోన
ఏప్రిల్ కాదు మే అనుకుంటా
కాదు ఏప్రిల్
ఏప్రిల్ ఎండింగ్ హా ఏప్రిల్ ఎండింగ్ అనుకుంటా
అవునా
ఆ
అవునా నాకు రీల్స్ లో మా అదే ఆ పవన్ కల్యాణ్ సినిమా వస్తుందని పోస్ట్పోన్ చేసారు
అవును
ఆ
ఇంకా ఇంకేం చేసినావు ఈరోజంతా
నేను లేసిన తినడానికి పోయినా వచ్చిన సినిమా చూసిన ఆ సినిమా అయిపో
నాను నువ్వు ఆ రోజు ఆ అదేంది ఆ మీ కాలేజ్ లో ఈవెంట్ జరిగింటే స్వీట్ పొంగల్ చేసినావు కదా
ఆ
అది ఎట్లా చేసినావు నాకు ప్రాసెస్ చెప్పన్నాను
అద అంటే ఆ అందరినీ కనుక్కొని ఇన్ఫర్మేషన్ తీసుకొని చేసినా అంటే నేను చేయలేదు నేను
చేపి అదే ఎట్లా చేపించినవు
ఆ బియ్యం కడిగిచ్చ
ఉమ్
మళ్ళీ వాటర్ లో నాన పెట్టామని చెప్పి
హ్మ్
పెనం పైన బియ్యం ఏపిచి వాటర్ అని సరిపోప్పించి బాగా కడిగిన నానా
హ్మ్ తర్వాత
నగాంలో బెల్లము అయిపిచ్చి బేలం అయిపి నే అవి ఎం చెప్పారో చూడో జీడి పప్పు బాదాం పప్పు దాంట్లో వేసారు దీంట్లో వేయలేదు
బి ఇంకా ఏమేసినారు డ్రై ఫ్రూట్స్
ఆ కిస్మిస్ వేసారు జీడిపప్పు బాదం పప్పు వేసారు
అవునా ఇంకా మళ్ళా అంతే నా ప్రాసెస్
ఆ ఇలా చూటంచి ఆ బెల్లం వేసిన కొన్సెప్ తర్వాత ఇలా చే చేసి కలిపెట్టినారు తర్వాత అది ఏంచిన కదా జీడిపప్పులు అని
ఆ
అవంతా దీనిలోక వేసి కొంచెం షాపన్ పెట్టి మళ్ళీ సర్వే చేసారు
టేస్ట్ బావునింద
నేను తినాల్లేదు
ఎందుకు తిన్నలేదు
ఆ రోజు పోలేదు మిస్కీ ఎందుకనో క్లాస్ కి టైమ్ అయి
అవునా ఆ మరి తినచ్చు కదా నువ్వే దగ్గ దగ్గరుండి చేపచ్చినావు తినకుంటే ఎట్లా
ఆహా అంటే ఆ రోజు ఆ లెవెన్ థర్టీ వరకే సెలబ్రేషన్స్ నాకు ట్వెల్వ్ థర్ట్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ కి క్లాస్ ఉందింది నేను మళ్ళా రూమ్ కి వచ్చి ఆ రెడీ అయ్యే బుక్స్ అని పెట్టుకొని పోయేసరికి టైమ్ అయిపోయింది ఇంకా తినలేదు ఆ రోజు ఫుడ్
ఆహా ఓకే ఓకే మ్మ్ నేను నిన్న షాపింగ్ ఏల్లిన
హ్మ్
హ్మ్ లిప్స్టిక్ తీసుకున్నా ఇంకా ఫ్రూట్స్ తీసుకున్నాను ఇంకా రెస్టారెంట్ కేళ్ళి తినేసి
ఎంది అమ్మమా
చికెన్ బిర్యానీ తిన్నా
నాకు కావాలి
నీకు కావాలంటే నువ్వు తెచ్చు
మాకు అల్లో లేదు
ఏం కాదులే బయట తిను
చికెన్ బిర్యానీ చేయడం వచ్చా నాన్న నీకు వచ్చి ఉంటదే నీలాంటి చెఫ్ కి
నాకెందుకు వాస్తది
ఎందుకు రాదు
ఇంకేమేం వచ్చు నాన్న నీకు మా వంటలు
నాకే ఏమి రాదు నాకు వంటే రాదూ చేయటం
మరి ఆ రోజు అది చేసినవ్
అదంటే అందనీ అందరినీ కనుక్కొని చేసా. ఎంత మంది ఎంత మంది ఆ. ఎంత మందికాల్ చేసిన అనుకుంటన్నావ్.
హూ అవునా.
ఫైవ్ సిక్స్ మెంబర్స్ చేపిస్తా కానుకునన్న. హలో బానే వచ్చింది, మరి అంత ఘోరంగాఏం రాలే బాగుందని తిన్నారు. మొత్తం కాలేజ్ అంతా తినింది.
ఫ్రై ఎంత చేయిచ్చినావు.
అది ఆ సెవెంటీన్ కేజెస్ అనుకుంటంది. ఎయిటీన్ నైన్.
సెవెన్ంటీన్ కేజీస్ రైసా.
సెవెన్ంటీన్ ఎయిటీన్.
సెవెంటీన్ ఎయిటీన్ రైస్ బెల్లం ఎంత వేసినారు.
ఏ సారు ఒక లెవెన్ కేజెస్ అట్లా.
ఆహా, లెవెన్ కేజీస్. స్ బెల్లము సెవెంటంటీన్ కేజీస్ రైసా.
ఆ
ఎంత అయింది అసలు మొత్తం కలిపితే బెల్లం అన్నము.
చాలా మంది మొత్తం కాలేజ్ కి చేర్పించింది.
మీ కాలేజ్ ఓ అవును గాదా.
మొత్తం అందరికి, మళ్ళ స్టాఫ్ కి. ఫకల్టీకి ఇంకా వర్కర్స్ ఉంటారు కదా అందరికి. ఎక్కడ గా తక్కువ వచ్చింద అంట.
తక్కువ వచ్చిందా.
ఆ
అందుకే నువ్వు తినలేదా.
అంత లేదు నేను పోలేదు మష్కి.
ఆహా, మరి ఇంకేమి‌. ఏం అసైన్మెంట్ అయిపోయిందా నీది పైతాన్ అసైన్మెంట్.
ఆ లేదు ఉంది ఇంగ్లీష్ అయిపోయింది. మ్యాస్ ప్రాక్టీస్ చే.
బాగా వచ్చిందా ఇప్పుడు మ్యాస్ నీకు.
పర్లేదు అంటే కాలిక్లాస్ ఇప్పుడు. కష్టం మది.
కాదు మొన్న సెలబ్రేషన్స్ లో పొంగలు చేశారు అంటే దేవ శంకర ప్రసాదం పెట్. కహి, కుండలా చెసారు సపరేట్ కా. అది తిన్నా, మెస్లొ చేపించింది తింలే.
అవును అది బా నిందా.
ఆ బానే ఉంది నాట్ బ్యాడ్, అంటే అది నేను చేపీయలేదు.
హుహు హ్మ్ నేను ఎప్పుడు చేయలేదు అంటా తెలుసా, ఒక్కటి కూడా. రాదు నాకు.
నా కూడా రాదు, నీకొచ్చా అనుకుంటా వంటలు చేయడం.
లేదు నాకు రాదు అంతగా.
ఒచ్చు నికి.
లేదు నాను రాదు నాకు.
ఏ వచ్చు.
ఏమొచ్చు నాకు చెప్పు.
ఆ పొటాటో ప్యాన్ కేక్స్. కేక్ చేస్తావ్. మిల్క్ షేక్. పాస్తా, అవేవేవొర్ ఆ అది రైస్ తోఫా కరవే పాకు కరేపాకు రైస్
ఆ అవునవును ఆ అవన్నీ ఊర్కే. యూట్యూబ్ లో చూసి నేర్చుకోనిండేవి.
ఏవ్ వచ్చే ఏవో చేసినావ్ కదా?
ఆ అవును ఏందో చేసిన అట్లా.
నాక్ అవికూడాడ రావ్ గా.
అవును నీకేం రావు.
కావు తెలుసు.
ఉ సరేలే ననూ అయితే!
ఆ సరే బాయ్
మ్